నండితే అకే అండి అవున అండి చెప్ చెప్పండి అవును తిన్నా అండి అప్పటి దాక మేం ఆర్డర్ చేసుకున్నాం బాగుండే తిన్నాం మంచిగ తెచ్చిండు అవునా అండీ ఉ ఊ మేము ఇప్పుడే ఆర్డర్ చేసుకున్నాం ఇట్లా తిన్నం అండీ లేదండి పరోట సాటర్డే తింటాం ఖచ్చితంగా ఊ ప్రతి సాటర్డే తింటాం అంటే మా వదిన సాటర్డే తినం నీసు యా తింటాం
అవునా
ఆ పూరి తిందాం అనుకున్నాం గాని రాత్ రఘవంద్రడు పూరి లేదంటా
తింగది తితె ఏమో వాస అబ గోరంగ వస్తుంది
నా వాయిస్ బాగుంటద అండీ
అవునండి బావుంటది స్వీటు వాయిసు ఆహా మేము ఎలా అది చపాతి ఫస్ట్ పిండి వేసుకోవాలండి మరదలు వేసచ్చట్ట చపాతి ము ద్దలు ఆల్రెడీ పీసుకొని వెటుకోవాలంట తీస్కొని వెట్టిన ప్రతి ఇట్లా కొంచెం కోలతో
అవునవును
దీ
అంటే అలకు నూనెయదా అండి అంత పిండే ఎతుంది నూనయ్యదాండి పిండి ఎతుంది అయ్యో గట్లా ఎతందెందండి ఆహా మంచిగా రౌండ్గా వతయన్నమాట
అవునండి రౌండ్ గ వస్తే పిండి ఇట్లా వేసుకొని కొంచం ఇట్లా రొటేట్ చేస్తుండాలి లేదండి చదా రొట్టనే మడత రొట్ట అయినా చ సాదా రొట్టె మీ ఇట్ తెలివాలంటే పక్కన నూనె ఉంటే తెలుగుతది మనకు
ఆహా అయితే చూసి చెప్పండి ని నాకు నిముడా ముగా గుర్తువెటుకుంట
తోటి రౌండ్ అంటుందండి
మీ మా తమ్ముడు వాళ్ళు అట్లనే పిచ్చోల లెక్క ఓరుతరండి రెండు ఓకే
ఇట్లుండదుదిందిలా
ఇందననే ఉండచ్చ అవునా అండి మీ ఏంటండి మీ దగ్గర అవునండి ఇంకా రౌంగా వస్తే బాగుంటాయిండి తినేటప్పుడు కూడా ఒక్కసారి ఆహా ఎవరు కాలుస్తారండి మరి
నేనే కాలుస్తా అప్పుడప్పుడు రోజు నేనే కాలుస్తా అండి ఊకే
కానీ ఇప్పుడు ఆవిడ కాదుని ఒక ఇంకా అండి ఆ నాకు చ్చయచ్చ టిఫిన్ తి హ్మ్ ఒకే పెరుగా పెరుగేస్తరా
అవును అచైన్ మమ్మా ఎంతందమ్మ ఆ మైదాపిండిలా కొంచెం గోధుమ పిండి వేసుకోవాలె పెరుగే వేయాలి కొంచెం పాలు వేయాలి కొంచం షుగర్ గుడా వేయాలె షుగర్ వేసి కల్పాలె మంచిగా అవును పరోటకే వేస్త కొంచెం షుగర్ వేస్తారు అందుకే పారోట ఎప్పుడు మ తీయ తీయగా వస్తది ఫ్లేవర్ చూసార ఎప్పుడైనా దాన్ని ఇట్లా చేయపోత్తం పెద్దగ చేసుకోవాలి చేసుకుని తరువాత కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ దగ్గర కని మళ్ళా రౌండ్ చుట్టాలి చుట్టి చేయాలి కా కాలవాలీ ఇక మొత్తం కొట్టాలి పొరలు పొరలు వస్తాయి తెలివాక మీకు అవునండి వేడి వేడి రొట్టెసి ఇట్లా ముదుయ్య ఇలా కొట్టాలి దాన్ని
మీకే తెలివాలండి ఆ ఇప్పుడే పరోటా తిన్నారా అండి అవునండి ఆర్డర్ చేసిరా
అవునండి జనాభలా కొత్తగా వచ్చిది పడ్డారు కదా అండి ఆర్డర్ ఇట్లా మనం ఎక్కడ నచ్చ అక్కడ పోయి తీసుకొచ్చినట్టుగా వాళ్ళకే ఇస్తాం పరోట తీసుకొని వచ్చి ఫస్ట్ మేము అది అనుకున్నామ అండి దాన్ని ఏమంటారు వచ్చు పావబాజీ అనుకున్నాం పవుబాజీ మాకి ఏం మా మామ ఏం చేసి అక్కడ ఎక్కడంటందో ప్లేస్ చెప్పలే మా తెలియదు కాబట్టి రాఘవేంద్ర షాప్ తెలుసు కాబట్టి తేప్పించుకున్నాము
ఆ అందుకే ఆర్డర్ అయిన కూడా అన్నట్ పావుబాజి ఇక్కడేక్కడ ఉందని హైదరాబాద్ లో ఉంది అని అంటే అందుకే అన్నా
టైమే ఐదు నిమిషాలు కూడా గడవలేదంట అండి
చెప్పండి చపాతి ఎట్లా చేస్తుందో ఒక్కటి కూడా వేయలే అండి ఇంకా ఎ ఐదారు ఎసిందా లె ఆహా
ఆ వచ్చంది సార్ అమే ఏమంటుంది డిస్ తాకింది ఫైనల్ గా అంటుంది
అడే సెవెంది ఇది ఐపోతే ఏడు అ హ ఈ నాది కాదు వేరొకరు చెప్పండి ఏమో తెలవదు, ఆ చేస్తామండి మేము పూరీలు చేస్తాం. మోన్నా అది జార చపాతీ అవి మైదం పిండి చపాతిలండి. పోయేదెం పోతే అపుడే వన్స్ కె నైటె అది మైదం పిండి అండి మైదంపిండి చపాతీలో మంచియండి హెల్త్ కి గోదం పిండి అయినా పడ అసలు గోధుమలు వాడతాడో
సన్న సన్నగా ఉంటది బాగుంటది నువ్వు ఎప్పుడన చేయొచ్చు కాదే,
ఉ మైదం పిండియ కానీ టెస్ట్ ఓకే అడి నెక్స్ట్ టైం ఆడర్ చేద్ద అకుతున్నాండి నెక్స్ట్ టైమ్ ఎప్పుడ ఏమి ఆర్డర్ రేప ఉకే పరోటా తినొద్దుకాండీ కాఉకేత వెరైటీ అడర్ ఏటి ఇతార వాళ్ళ వాళ్ళలే ఇతార వాళ్ళు ఇతర అక్క అటు పరోటా మీరు ఆర్డర్ చేస్త ఇడు ఓకే పరోటా తెప్పించుకూడదు కర్రీ చేసుకోవాలి ఇక్కడ ఈరోజు ఈ పరోటా తందూరి రోటీ బట తందూరి రోటీ బటర్ నాన్ రోటీ బటర్ నాన్ చికెన్ ఇవన్నీ ఉంటాయిగా
పచ్చి వాడకురి ఆ కాల్స్తుంది మాకు బాగు పడుతులేమో మ్యాగీ వేసుకుంటున్నాండి. వాడు అలిగిండు అంటే మేము పరోట తంటున్నాము కదా మనకిీయలే అని చెప్పి నేను కూడా తెచ్చుకుంటే ఏద ఒకటి అని చెప్పే మ్యాగీ అయితే తేచ్చుకుండు, మ్యాగీ తెచ్చుకుని నాకే చేసుకోవచ్చు మ్యాగీ అన్నట్టు వేసుకు, ఇక్కడ మా మార్దల్ ఇప్పటికి ఇప్పుడు రెండు చేసి వచ్చిందంట మీరు అందరు చేయిచేయి అన్ని, అ చెప్పాను గా నేను ఒక్క నిమిషం రెండు అయితే అని, చేతాంది, ఇంకా రెండే ఉంటాయంట అది కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు టూ మినిట్స్ లో మాట్లాడకుడా రెండి అయిపోతాయి,
అంత ఫస్ట్
ఎక్స్ప్రెస్ అండి ఫాస్ట్ అనొద్దు ఆమెని ఎక్స్ప్రెస్ అనాల ఆమెని
అడికి పోయిన సరే, ట్రైన్ పోయే అది ఉంటాది చూసినవా ట్రైన్ ఆగకుండా పోయ్యేది ఏంటిదండి, ఉ ఎం ఉన్నాయి ఇప్పుడే మెట్రో, లేదు మెట్రో జనగం వచ్చి ఇక్కడ ఆగదండి లేదండి ఆగదు మరి అది, వందే భారత్ ఆ వందే భారత్ ఆగదు ఆగదు ఉ తను వందే భారత్ అండీ, ఉ అవునండి,
మెట్రో ఎట్లా ఉంటది నాక్ ఇప్పటిదాకానూ నేనెక్కినా
ఇంకా అండి చెప్పాలే ఓకే ఒకసారి మీరు చేసి అండి ఒకసారి నేనైతే పాలు వయాలి పేరు డ వయాల పూరగా పసాద్మా కొం
ఆ పంపిస్తాం పంపిస్తామండి ఏయమంటే వయదు అప్పుడే చిన్న ఉన్నప్పుడులాగా చేస మేము పాతిల్స్ ఉన్నప్పుడు బాగా చేస్తుండే పరోటలు కూడా బాగా వేస్తాది చపాతీలు పరోటలు కానీ ఇప్పుడే మొత్తం పందంగా తయారవుతుంది ఏం చేశాడు
ఈ మధ్యలాసలు చికెన్ కూడా బాగుంటునైఅండి
అవునా అండి చెప్పు పిచోడ తయారీ మొత్తం
అయ్యో అట్లా అంటారు ఏంమండి ఏం చేస్తలేదండి అవును మీరు అడిగాలి హెల్ప్
మీరు కలుధం
మ మీ కన్సల్ చేయమని చెప్పండి చేస్తారేమో ఇంతక్ మీరు చెప్పారు కదా ప్రాసెస్ నేను చేస్త
ఆ
ఓకే